హలో ఆ అక్క
ఆ
ఎలా ఉన్నావ్ ఉం ఎలా ఉన్నాక్కా
బాగున్నార నువ్ బాగున్నావా
ఉం బాగున్నానక్కా
ఏం చేస్తున్నారు
ఏం చేయలే అక్కా రీల్స్ చూస్తా కూర్చొన్నా
ఏంది
రీల్ చూస్త ఆ
ఓకే
నా రూమ్ లో ఉన్న పైన్లేను
ఆ మారవ నువ్ కూడ ఏమి
మా పైనే మారమని చెప్పారు వాళ్ళ రూమ్ పక్కన
ఆ
అక్కడ నీట్గా లేదు స్టడీ రూమ్ టైప్ అది అందుకని మారిస్తే నీట్గా పోదామని చెప్పి కార్డ్స్ అవి ఎసి పెట్టుకున్నాము ప్లేస్ లవి
హమ్
అది మార్చాక అక్కడ పోవాల్సిందే
ఆ
రూమ్ కి పది మందిని ఎస్తున్నారు అక్క ఘోరంగా
హు అందరు అడి ఎల్ ఆ అడగండి ఒకసారి పెట్టి మరీ టెన్ మెంబర్స్ అంటే కష్టం అయిపోద్ది
అడిగిన గాని అట్లనే న్నాడు అక్క
ర్ రూమ్ అసలు, మీ అసలు మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటందో అని చెప్పేసి అనాలి.
ఉ తిన్నవా అక్క
తిన్నర నువ్వు తిన్నావా
ఉ ఈరోజు చికెన్ పెట్టరా చికెన్ అసలు ఏం బాలే
అవున
ఆ కారం ఎక్కువ యేసేసారు ఆహా చికెనే నార్మల్ వైట్ రైస్ ఎసి చికెన్
ఏ అస్సలు బాగోదు అయితే
ఆ
బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవలసిందిగా
ఇప్పుడు పెట్టుకున్నామ అని చెప్పి వాళ్ళకే ఫోన్ చేస్తా అన్నాము ఆ రూమోలి చెప్పేసేయమని చెప్పి ఈ రోజు అంటే నే చికెన్ తినను నార్మల్ గానే
ఓకే టూస్డే తినవ నువ్వు
ఆ అసలు నార్మల్గా చికెన్ తినను
ఓకే ఓకే
ఇంకా ఈ రోజు వచ్చేసి ఏం పప్పు పెడతారు పప్పు అసలు బానే లేదు
ఓకే
ఇంకా రసం చూస్తే రసం బాాలేదా ఆ అందుకే పెడతా అన్నాం వాళ్ళే చెప్పారు అంతే మ్యాగీ అయిన తీసుకురండి అని చెప్పి
యాక్చువల్ గా మ్యాగీ ఇవి తినొద్ద అంటరా మ్యాగీ నూడిల్స్
ఆ కానీ ఈ టైమ్ లో ఏం చేయలక్క
దాని బదులు ఈ బిర్యానీ రోటీ ఐటమ్ చుంటాయి గా అవి
ఆ నేలతే పరోట తెచ్చిమని చెప్పు నాకు పరోట తెచ్చిమనీ చెప్పు నాకు పరోటా తెచ్చి నేను నీకు ఫిఫ్టీ వేస
ఓ నువ్వేనా చెప్పింది
ఆ అందుకే మ్యాగీ వోద్ ఎస్నా నువ్వు వె్య నేనే వేస్తా మళ్ళీ హామ్ అది చెప్పాక్క అంటాను ఇంకా అమ్మ చెప్పింది తినద్ ని చెప్పి ఇంకా ఆకలి అయిత ఉంది మధ్యాహ్నం కూడా కొంచమే తిన్నా
ఇది నేను ఏం చేశా అంటే మ్యాగీ తింటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ టైంలో లేట్ అవుతుందంట ఇంకా ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయంట
ఆ
ఉ
ఆ అమ్మ అదే చెప్పింది అందుకని తగ్గించా కానీ ఇట్లాంటి టైమ్ లో అసలు ఆక తడ్డుకులేైపోతున్నాయి ఇప్పుడైతే మరి ఎక్కువయితుంది హమ్మ్ హుమ్
ఆ
అమ్మా అందుకే ఈ ఫ్రైడ్ రైస్ అయి పెట్టుకో అందే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చన్న అది తినోద్ అని చెప్ ఇంకా దాని బదులు బిర్యానీ పెట్టుకో అని చెప్పి హండ్రెడ్
నా నేను అదే అ అదాం అనుకున్నా బిర్యానీ అంటే మళ్ళీ కాస్ట్ పెరిగిపోద్ది కదా అని మళ్ళీ
దాన్నే పెట్టుకో దీన్ని అసలు వద్దని చెప్తుంది కానీ నాకు బిర్యానీ అంత కనిపించట్లేదు ఈ మధ్య
వెజ్ నేనా తినేను నాన్ అసలు నాన్ వెజ్ తినవా
తింటాం చికెన్ అవి తెప్పించుకుంటా చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లా తెప్పించుకుందా కానీ చికెన్ ఏ రేజి చికెన్ వరకు
ఓకే హ్
హ్మ్ ఈ రోజు వేసుకున్న మసాలా వేస్తారు కదా
ఆ
మసాలా కలుపుకున్న కారం ఎక్కువ ఏనిపించింది అందరు అనిపిలే కానీ పీసెస్ వరకు వ వపించుకుంటాను అది వరకు వేపించుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చేస్తా ఎందుకు వేస్ట్ గా పో అని చెప్పి సా
మేము ఇక్కడ అంతే చేస్తాం ఒకవేళ వాళ్ళు లేకపోయినా ఆబ్సెంట్ అయినా వాళ్ళ ఎగ్స్ ఏమైన్నా ఉంటాయి అవి తీసేసుకొని తినేస్తాం అనమాట చికెన్ అయినా ఏమున్నా వపించుకొని ఈవినింగ్ కి తినడం అలా వాళ్ళకి ఎందుకు ఫ్రీగా పెట్టాలి అని
నిజంగా నిజంగానే
మనం ఫీ పే చేస్తున్నాం వాళ్ళు ఫీ ఏం తగ్గయారు కదా వాళ్ళు
ఆ ఆ ఇంకేం అక్క ఎలా ఉంది మీ హాస్టల్ పీజీ కదా ఇప్పుడు నువ్వు
ఆ నార్మల్ హాస్టల్ పీజి ఏం కాదు అదే బయట హాస్టల్స్ ఇంకా
ఆ
పీజీస్ అంటే ఇంకా లగ్జరీగా ఉం ఉంటాయి అనమాట
ఇక్కడ పిజి అన్నా సేమ్ ఇంతే
ఆ డిఫరెన్స్ చూపిస్తారు ఇక్కడ ఇకా పీజీ అన్నారంటే అంటే అది కాస్ట్ ఎక్కువనే ఉంటాది ఇంకా లగ్జరీ కూడా ఉంటాది వాళ్ళ దాంట్లో
హ్మ్ మావి అట్లా కాదులే మేం పిజీ తీసుకునియినా ఫోర్ వన్ కి వెళ్దాం అను మా అందరం ఆల్మోస్ట్ ఎందుకంటే ఇక్కడ హాస్టల్ రూల్స్ అన్ని కూడా మార్చేశారా.
ఆ టెన్ డేసే అంటగా టెన్ ట్వంటీ డేస్ అంటగా.
ఎక్కడ అని అర్థం కాలేదు అక్క
ఇది ఈ రూమ్ లో టెన్ మెంబర్స్ ఉండేది జస్ట్ ట్వంటీ డేస్ మా
ట్వంటీ డేస్ అయినా కానీ మళ్ళీ వాళ్ళ వచ్చినాకైనా ఇంకా వాళ్ళ రాజ్యమే ఎక్కువ అవుతదక్క ఎందుకంటే ఎనభై మంది అంటే వాళ్ళు. మేమంతా అసలు లేరు మమ్మల్ని ఇప్పుడే దేకట్లే అసలు వాళ్ళు అసల్ మే ఎంత మంది ఉంటామ్. ట్వంటీ లేకపోతే థర్టీ వేసుకోండి చాలా మంది పీజీ వెళ్ళిపోయినారా
ఓక
మా క్లాస్ వర్క్ ఇంక వేర వేరు క్లాస్ ఇప్పుడు అందరుూ బయట వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా
బయటక్ ఎల్ ఎలావు కాలేజ్కి దగ్గరలో ఉన్న పిజీస్ చూసుకోండి
కాలేజ్ దగ్గర్లో అంటే ఆ ఇప్పుడు రాజరాజేశ్రీ అమ్మ టెంపుల్ దగ్గర ఉంటాయి అక్క.
ఓకే
అడి అంత ఇక్కడ నుంచి రావాల్సింది ఇప్పుడు ఒక మా సీనియర్స్ కూడా ఆ అసలు లేదు చాలా మంది వెలి యారు మా సీనియర్స్ ఒక్కరు కూడా లేరు ఎంతో మంది ఫైవ్ మెంబర్స్ ఏమో ఉన్నారు వాళ్ళు
ఓకే
ఆ
పీజీస్ లో ఫుడ్ ఏం బాలేదంట కదరా
పిజి లో ఫుడ్ బాగాలేకపోయినా బయట అయినా తినేకి ఉంటది కదా ఇప్పుడు మాకు బయట కూడా లేదక్క
ఆ మీకు ఒకటి చెప్పనా ఇక్కడే బయట తింటున్నా అక్కడికి వెళ్తే మొత్తం బయట తింటరు ఇక
అవును కానీ ఎందంటే అప్పుడు కర్రీస్ కొంచెం మారుతాయి కదా ఏమనుకున్నా ఏం పర్లేదు తినచంకో ఇక్కడ ఏం తెలుసా పప్పు రసం పప్పు రసం క్యాబేజ్ ఒకటి క్యారెట్ ఇవి తప్ప ఇంకేమేయడు
ఆ
అక్కడైనా పులసమ్ కొంచెం మంచిగానే వేస్తున్నాడు వంకాయ అవి అన్నీ నీటికనే చేస్ న్నారు
ఓకే ఓకే బాగానే ఉంటుందంటాన ఫుడ్
నే ఉంటుందట కొంచం పర్లేదని చెప్తున్నారు హలో ఇక్కడే మరి సారే ఆ స అక్క అమ్మని తిరుమల రమ్మంట రావట్లేదప్పా సరే బాయ్
ఆమె ఉందిగా ఇంకో పక్కన
లక్ష్మి సరే ఆ ఆ ఏం లేదు మేమ అందరం ఒకసారి పోదాము అని చెప్పయా అమ్మా నేను రాలేను అని అంటంది అక్కనాడుగోచుగాధ్ తరుమల తి
ఓకే
మ్మ్ ఇ మంత్ ఖాళీ అవుతది ఎగ్ వీళ్ళకి సెమ్స్ అయిపోతాయి ఆ సప్లీలు ఉన్న వాళ్ళకి పోదామా కొన్నా
ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు
నైన్టీన్ కాని ట్వంటీ కాని వన్ డే టూ డేస్ అక్క ఇంకా రంజాన్ కదా అప్పుడు ఆ అదైపోయిన తర్వాతైన ఖచ్చితంగా వెళ్లాలక్క
ఆ అది అయిపోయిన తర్వాత మీ కాలేజ్ వస్ కాలేజ్ వస్తాది కదా రంజాన్ అయిపోయిన తర్వాత అప్పుడేయండి ప్లాన్ అప్పుడు ఛాన్స్ ఏమైనా ఉంటది ఇప్పుడు అంటే అసలు ట్వంటీ నైన్టీన్ అంటే టే అస్సలు
ఈ పాప వస్తుందన్ చెప్తే ఏదన్నా చెప్ చూసాక ఒకటే మాట నేను రాను ట్రై చేస్త నేను ఒకే
ఓకే ఏమో లే ఆపిల్ల ని ఎవరు మార్చలేరులే ఒక ఆ పిల్ల డెసిషన్ తీసుకు కుంది అంటే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే
మ్మ్ డాడీ చెప్తానంటే మేము అందరం ఒప్పించాం పోయిన సార్ ఇంక లాస్ట్ లో ఒప్పిస్తా ఒప్పిస్తా అని చెప్పి అ ఏం లేదు ఒక్కరని కాదు మేము ఐదు మంది ఉంటాము ఐదు మంది పక్కా వెళ్తే బాగుంటది కదక్క ఒకరు మిస్ అయితే మళ్ళీ బాగ్ గా ఉండదు అందుకని
ఇంట్లో డాడీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వర్రా
మ్మ్ టెంపుల్ కనంటేనా
ఆహా టెంపుల్ కని కాదు మా టెంపుల్స్ ను వెళ్తా అన్నా కూడా అక్కడ వరకు అంటే పర్లేదు నెల్లూరు వరకు అక్కడ నుంచి దాటెళ్తా అని చెప్తే ఒప్పుకోరు అది ఎక్కడ్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటికే మమ్మల్ని పంపీరనమాట
ఆ
ఆ నేనే టూ త్రీ టైమ్స్ మా అక్క వాళ్ళ ఇంటికి కి చెప్పకుండా వెళ్ళా ఒకసారి
మ్మ్ దానికి పంపిస్తే బాగున్నాక ఇంకోసారి ట్రై చేయమని చెప్తాను
ఆ
మ్మ్
నేను ఒకసారి చెప్తాలలే ఆ పిల్లకి ఇంగ తన ఇష్టం కానీ జాగ్రత్తరా ఎల్లినప్పుడు
ఆ ఏం లేదక్క వెళ్ళి చూసుకొని ఇంకా స్టెప్స్ మీదే కదా వెళ్ళిపోయి వ చ్చి అంతే
ఆ
ఇంటి కాడ ప్యారెంట్స్ కూడా ఉంటది కదా
ఆ మీ వస్తున్నారా మీ పేరెంట్స్ ఎవరైనా ఓన్లీ ఫ్రెండ్స్ అయినా
ఫ్రెండ్స్ ఒకటే అక్క
ఆ బానే ఉంటది ఫ్రెండ్స్ అయితే ఇంకొంత మందిని యాడ్ చేసుకోండి టెన్ మెంబర్స్
ఆ అందుకనే అడుగుదామని వీళ్ళు మా క్లాస్ వాళ్ళే ఉన్నారు ఒ ఒకసారి అడిగారు ఇట్లా ఏమన్నా ఎక్కడికైనా వేద్దాం నో అని చెప్పి అందుకని వాళ్ళని అడిగి చూద్దాము ఒకసారి ఆ మాక్ దగ్గరే అక్క
అయితే ఇంకేముంది బెటరె ట్రైన్ ఉందా ట్రైన్ ఉంటాదానికి
ట్రైన్ ఉంటది కానీ బస్ కి వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఎట్లా ఫ్రీ బస్సు నీట్గా సీట్స్ ఉంటాయి
లేదండి ట్రైన్ కి మీ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పడదు అనుకుం హండ్రెడ్ వన్ ఫిఫ్
ఆ మనీ చార్జెస్ అని కాదు అక్క అంటే కొంతమంది ట్రైన్స్ అలవాటు ఆ
ఎందుకు ట్రైయిన్స్ బానే ఉం కదరా మీరు ఒక్కరు ఎళ్ళట్లేగా చాల మంది ఎళ్
ఆ చాలా మందే
మరి ట్రైన్ బానే ఉంటది అందరికి బస్ కన్నా ఇంకా బస్సెస్ అంటే మరి టైం లేట్ అయి పోద్ది చేంజ్ అవ్వాలి ఇంకా అదో తలనొప్పి మళ్ళీ
ఆ అక్క
ట్రైన్ చూడండి డైరెక్ట్ ఎళ్ళిపోతారు
ఊమ్ ఆ అక్క దానే చూద్దాం ఉమ్మేప్ ఒప్పుకుంటే
టూ అవర్స్ ఆ జర్నీ
ఆ అక్క టూ అవర్స్ ఉంటది మాకు ఇక్కడ నుంచి నార్మల్గా బస్ కి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతది నాయుడుపేటకి ఇంకా ఇక్ ఇక్కడ నుంచి అక్కడికంటే ఇం టూ వన్ అండ్ హఫ్ అవర్ బడుతుంది ఎక్కువేం ఉండదు అక్క అక్కడ ఏందంటే స్టెప్స్ పైకి ఎక్కేదే ఉంటది
ఏ సరేరా కాల్ కట్ చేస్తా మళ్ళీ కాల్ కట్ అయిపోదిది మళ్ళీ చేస్తా నువ్వు చేస్తావా మళ్ళీ
ఆ ఆ
నువ్వు చేస్తావ నేన్